హలో
హలో
ఏండి
అయండి ఏమి చేస్తున్నారు
ఏం చేయట్లేదండి కూర్చొని ఉన్నా మీరేం చేస్తున్నారండి
ఏం చేయట్లేదండి ఇప్పుడే మేము కూడా అట కూర్చొని ఉన్నామండి
మహు టిఫిన్ ఏమన్నా చేసారాండి
చేయలేదండి ఏం చేస్తున్నారు మీరు
ఇట్లేదండి అన్నం తినడానికి వెలుగుతున్నాం
ఇంగా తినలేదా అండి
లేదా అండి ఇంకా
ఆ మేము గుడ ఇంగా తినలేదండి తింటాం
ఏం కూరండి
మా ఈగొ దొండకాయన్ని
ఆ హ
దొండకాయ చేసామండి మీదేం కూర అండి
మావి ఇవాళ చిక్కుడు కాయండి
మాది మ్ మేము ఈరోజు ఊరు వెళ్ళామండి ఊరు వెళ్ళి వసరికి లేట్ అయిందండి అందుకని ఆ లేట్గా తిన్నామండి
మ్ హు
ఆ పిల్లలు ఆ పిల్లలు వెళ్ళారండి స్కూల్ కి
ఆ
పిల్లలు స్కూల్కి వెళ్ళారు బుక్సు అన్ని కొనుక్కున్నారండి పిల్లలు ఆ అన్ని కొనుక్కున్నారు వాళ్ళు ఇంగా స్కూలు డబ్బులు అన్నిీ కట్టామండి ఇంగా అందరు పిల్లలందరూ వస్తున్నని చెప్పారు
హమ్
ఇంగా పర్లేదండి వాళ్ళు కూడా ఇంగ స్కూల్ స్టార్ట్ అయినాయి వాళ్ళు కూడా స్కూల్కి వెళ్తారండి ఇంగా పిల్లలకి క్యారేజీ బాక్స్ కొనాలండి ఇంగ కొంటే అయిపోయింది
ఆ ఎండల్ ఎలా ఉన్నాయి అండి మఊరు
ఎండలు బాగున్నాయండి ఈ సంవత్సరం వానలు పడ్లేదండి ఎండలు ఉన్నాయ్ మంచిగా
ఉ
ఊ
ఊ
అండి ఇంగా
ఇంక ఏం చెయ్యట్లే
ఊ
ఉ ఇంకేందండి చెప్పాలండి మే మి వైఫ్ ఏం చేస్తుంద్ అండి
మా వైఫ్ ఇంట్లోనే ఉంటారండి
అహహహ
ఆ ఎందుక్
మీ ఇంట్లో ఎంతమంది ఉంటారండి
మా ఇంట్లో మేము ముగ్గురం ఉంటామండి ముగ్గురం ఉంటాం మాకు ఇద్దరు పిల్లలండి
ఆ
అదే ఇంక అందరు స్కూల్ళక్ ఎళ్ళి వచ్చారండి హోంవ వ వ వర్క్ ఇస్తే వర్క్ రాస్కుంటూ ఉన్నారండి పిల్లలు
ఆ హ హ
ఊ హోంవర్కు చాలా ఇచ్చార్ అంట అండి అదే ఉంటే ఇంగ పిల్లల్ని సారి బీచ్ తీసుకెళ్ళాలండి వాటర్ తీసుకెళ్తే వాళ్ళు ఎంజాయ్ చేస్తారు హాళ్డేస్ ఒస్తే అ ఆదివారం ఒస్తే ఆదివారం పూట ఆ తీస్కెళ్తానండి ఆ తీసుకెళ్తే కొంచెం ఎంజాయ్ ఎంజాయ్ చేస్తారండి వాళ్ళే
ఆహా మేమ్ గూడ ఎల్లామండి మొన్న ఉమళ్ళూర్ వెళ్ళి బాగా ఎంజాయ్ చేస్ ఒచ్చామండి
ఆ ఆ మేమ్ కూడ ఎళ్ళాలండి ఎళ్తే కొంచెం ఇంగ వాళ్ళు ఎంజాయ్ చేస్తరండి పిల్లలు ఆళ్ళకి మైండ్ రిలాక్సింగ్ గా ఉంటదండి కొంచెం పిల్లలకి ఆ కూర్చని ఇంగ హోమ్ వర్క్ రాస్ కుర్నారండి ఇంగా
ఉ
ఆ ఔను ఇంకేం చేస్తున్నారండి
ఏం చేయట్లేదండి కూర్చొని ఉన్నా
ఆఅ
తిన్నార అండి
ఆ తినంగా తిన్లింగా లేదండి స్నానం చేసి తినాలండి ఊ హు హు ఇంకేం చేస్తున్నారండి ఇంకా ఏ ఉన్నాయండి
మీరేం పనిక్ ఎళ్తారండి
నేను ఏద పనికి ఎళ్తూ ఉంటా అండి ఏద్ ఉంటే అది ఎళ్తానండి
ఆహ మీ వైఫ్ ఇంట్లోనేనా అండి
ఆ వైఫ్ ఇంట్లోనే ఉంటారండి.
మీ అమ్మగారండి?
అమ్మగార్ మొత్తం ఇంట్లోనే ఉంటారండి. ఈ సంవత్సరం ఫీజ్ జులు ఇయన్ని ఎక్కువైనయండి పిల్లలకి పెరిగిపోయినయి అన్ని కట్టామండి. అయి పోయింది.
ఆ
ఫీజులు కట్టేసి బుక్స్ వా ఇగ డ్రస్సు బట్టలు మొత్తం కొనేసరికి సరిపొయిందండి ఇంకా
మ్
అందుకే రిలాక్సింగ్ పిల్లలు ఒకసారి బీచ్కి అట్లా వాటర్క్ తీస్కెళ్తే వాళ్ళే ఆడుకొని కొంచెం మైండ్ రిలాక్స్ గుంటదండి.
అవునండి
మ్ ఇంకా మొన్నా ఉ ఊరికెళ్ళావండి అందరం. ఆ అక్కడ గుడా బాగనే ఎంజాయ్ చేసి బానే వచ్చామండి. ఆ అవున్ నా తర్వాతా ఇంకా మా అమ్మ వాళ్ళు వాళ్ళేమో వేరే ఊర్ ఎళ్ళారండి. వాళ్ళు గొడవా వస్తా అన్నారండి బీచ్కి ఎంజాయ్ చేయటానికి ఇంకా రాలేదు.
అవునా
రాలే మ్ వస్తా అన్ వస్తా ఆ అవును ఉన్నారండి మందరికి పెళ్ళిళ్ళు అయిపోయినయండి. ఒక్క చెల్లి ఉందండి. ఒక్క చెల్లి ఉందం డీ పెళ్లిల్లైపోయినయండి వెళ్ళిపోయారు. అది ఇంకా ఏందండి?
తమ్ముళ్ళు ఎవరన్న ఉన్నారండి.
తమ్ముళ్ళు ఎవర్ లేరండి.
అ
మ్ హ్ ఇంకా ఇంకేందండి సంగతలు
ఇంకేం లేదండి చెప్పాలండి.
ఆహ ఇంకేమున్నాయండి ఇంక స్నానం చేసి పండుకోటమేనండి ఇంకా ఏదో త తిని పండుకోటమేనండి.
ఆ
మ్
మేం గుడ్ తినాలండి స్నానం వచ్చేసి తినాలండి.
మ్
తిని పనుకోవాలి. రేప్ పొద్దున మళ్ళీ స్కూల్ ఉందిగా అండి పిల్లల్
ఉమ్ లేేకుండ స్కూల్స్ ఉన్నాయండి స్కూల్ క వెళ్ళాలి ఇంగ్ పిల్లలు గుడా హోంవర్క్ రాసుకొని దీన్ని పండుకుంటారండి రేపు మార్నింగ్ యధావిధిగా స్కూల్స్ ఉన్నాయ అండి అందరికి
ఆ
నది ఆ పిల్లలుకి ఒసరికి రేపు బుక్స్ ఏదో తీసుకోవాల అని చెప్పారండి పుస్తకం కాలో రేపు తీసుకోవాలి అ రేపు తీసుకుంటే ఇంగ అయిపో పెద్దండి ఎక్స్ట్రా బుక్స్
ఆ
అది ఇంగ అండి మీ పిల్లలు తీసుకున్నారండి బుక్స్
ఆ తీసుకున్నారండి
ఆ
నేను తీసుకున్నా ఇంకా కొంచెం తీసుకోవాలి డబ్బులు లేవని ఆగేవాండి కొంచెం ఫిజు అది కట్టాలి
ఉమ్ మేము గుడా అంతేనండి
కా ఉన్నాయి తీసుకున్నాయి కొన్ని తీసుకున్నాము
హమ్
ఇంగా తీసుకోవాలండి ఇంగా పెన్నులు పెన్సిల్లు ఈ జామట్రీ బాక్సు బుక్స్ ఆట్టలు
చదువుతున్నారండి గల్
వాళ్ళు సెకండ్ క్లాస్ ఉండే
ఒకళ్ సెకండ్ క్లాసు ఒకటి థర్డ్ క్లాస్ అండి
మ్ హు
ఉమ్ చదివేసి తీసుకుంటారండి వాళ్ళ బుక్స్ ఆట్టలు ఇవి మొత్తం వేయ్యాలండి ఇంగా యూనిఫామ్ ఉ కుట్రానికి ఇచ్చామండి
ఆ
పలింగా కుట్టలేదు
ఇంకేందండి సంగతులు ఇ